వినింపిసుందా
హలో
వినిపిస్తుందా
ఆ వినపడుతుంది హలో
ఇప్పుడు మనం విద్య మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం
అ
నేను చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాను నువ్వేం చేస్తావు
నేన్ కూడా ఉద్యో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తా
అవునా ఏ కోర్సు చదివారు మీరు
నేను బి టెక్
ఊ అందులో ఏ బ్రాంచు
నేను ఈసీబి
ఊ ఈసీఏ అంటేద్
ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మీరు ఏ కోర్స్ తీసుకున్నారు
నేను కూడా బీటెక్ మీరు చదివిన ఈసీఈ ని నేను కూడా తీసుకున్నాను అనండి
అవునా ఎటువంటి జాబ్ చేయాలనుకుంటున్నారు మీరు
నేను ఎంబడడ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాను
ఊ దానికి ఎలా ప్రిపేర్ అవుతున్నారండి
ఇంకా నేనే ఏం ప్రిపేర్ అవ్వాల అనుకోవట్లేదు అంటే ఆ ఎంబడెడ్ సైడ్ వెళ్ళాలని మాత్రమే ఉంది దాన్ని ఎలా ఎట్లా ఎలా వెళ్ళాలి ఏం నేర్చుకోవాలి ఏం చదవాలి అని ఏమి
ఇప్పుడు ఏ ఏ సం ఏ ఏ సంవత్సరం చదువుతున్నారు ఇప్పుడు
మూడవ సంవత్సరం చదువుతున్నానండి మీరు
ఊ నేను కూడా మూడో సంవత్సరం మే చదువుతున్నా
బీటెక్ అయిపోయినాక చాలా అవకాశాలు ఉంటాయంటారు రు మీకు ఏమైనా తెలుసా అవి ఏమైనా ఏమేమి ఉంటాయని
అవకాశాలు ఏం తెలియదండి మేము అంటే తెలిదని కాదు మేం ఇప్పుడు ఈవెనింగ్ టైం షిప్ట్ చేసి దాని నుంచి ఊ కాలేజీల ఏవైనా ప్లేస్మెంట్లు వస్తే దాంట్లో ఏవైనా చూసి ఇక్కడ రా ఇక్కడ ట్రై చేసి లేకుంటే బయటకి వెళ్ళి అక్కడ కోర్సులు నేర్చుకొని మళ్ళా జాబ్ ట్రై చేస్తామండి
ఓహో
ఉ
మీరు బాగా చదువుతారా
అ
మీరు బా చదువుతారాండి
ఏదో కొంచెం లైట్లా
అంటే బాగా విద్య ఉంటే మంచి ఉద్యోగం కూడా వస్తుంది అందుకు గదడుగుతున్నాను మీకు ఏ రకమైన ఉద్యోగం కావాలనుకుంటున్నారు
నేను బిఎల్ఎస్ఎస్ఐ ఎలాలనుకుంటన
దాని మీరు వెళ్ళాలనుకుంటున్నారు సరే దాని తగ్గ ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా
ఆ చేద్దాం అని ఇప్పుడుప్పుడు అలా ప్లాన్ వేసుకొని చదువుకో చదువుతున్నానండి మొదలు పెట్టాను, మొదలు పెట్టాలని అనుకుంటున్నాను.
హుహ్ ఎప్పటి నుంచి మొదలు పెడతారండి మీరు?
ఉప్పిద్దా ఇంకొకా ఈ ఈ వీక్ అయిపోయినాంక ఈ వారం అయిపోయినం కా చదవాలని అనుకుంటనా. ఆ కొంచసేపూ అలా రీజనింగు దాని తర్వాత డిట అది డిజిటల్ ఎలక్ట్రానిక్సు దాని తర్వాత హ్ కొంచెం అట్లా ఇంగ్లీస్ దాని తర్వాత సిగా సి, పైతాన్ దాని తర్వాత కొంచం కోర్స్ గురించి కొంచెం తెలుసుకుంటా.
అంటే ఇప్పుడు మీ కళాశాలలో ప్లేస్మెంట్స్ అని ఉంటుంది కదా ఒకటి.
ఆ
అక్కడ మీకు కంపెనీస్ ఏవస్తున్నాయండి. ఇట్లా హార్డ్వేర్ కంపెనీస్ వస్తున్నాయా, ఐటీ కంపెనీలు వస్తున్నాయా.
ఎక్కువ ఐటీవి వస్తున్నాయి. ఎంబాడెడ్వి తక్కువ వస్తున్నాయి అని చెప్తున్నారు.
హుహ్
హ్ ఏమో చూడాలండి.
అంటే ఇప్పుడు మీరు ఒకవేళ హార్డ్వేర్ సైడ్ వెళ్ళాలన్నా ఆ మీకు ప్రొడక్షన్ సైడ్ వేసేస్తారండి ఎక్కువ కూలీ పని చేసుకొని ఉండాలా. అందుకని మీరు నా ఎంచేస్తారంటే ఫస్ట్ హ్ పై తాను ఈ జావా ఇలాంటివి ఉంటాయి కదా అవి నేర్చుకొని ఒక ఐటీ జాబ్ తీసుకున్నారంటే మరి మళ్లా మీకు ఏ డొమైన్ లో కావాలంటే మీరు ఆ డొమైన్ లోకి వెళ్ళొచ్చు.
అట్ అలా కాదండి ఇప్పుడు మనం ఏదైనా ఒకటనుకొని ఒక సైడే వెళ్ళా ళి అలా అనుకుని దానిలోకి దీనిలోకి అట్లా బావుండదండి.
అంటే నీకు ఇప్పుడు కాలేజ్ అయిపోయిన వెంటనే నీకు ఒక జాబ్ ఉండాలంటే నువ్వు ఐ టి జాబ్కే వెళ్తారండి మీరు.
హ్
అ కాలేజ్ అయిపోయిన వెంటనే మీకి ఒక జాబ్ ఉండాలంటే మీరు ఐటీ జాబ్కే వెళ్తారు, హార్డ్వేర్ జాబ్కి వెళ్ళ రు కదా.
మళ్ళా ఇప్పుడు ఐ ఇంటికి వెళ్ళాలంటే ఇంగా దాంట్లోనే పోయినంకా ఇంగా అట్లే దాంట్లోనే ఉండిపోతామండి మళ్ళా బయటికి ఎందుకులే ఇదేదో వచ్చింది కదా అని అక్కడే ఆగిపోతా ము
హ్
అందుకని మనం ఏదనుకున్నామో దాంట్లోకే దిగి మళ్ళ ఇంకా దాంట్లోనే పోవాలి కదా. కదండి వేరే దాంట్లోకి దిగి మళ్ళా ఈ పక్క రావాలంటే కొంచెం కష్టం కదా.
హుహ్ మీరు రోజుకి ఎంతసేపు చదువుతారండి. మీరు రోజుకి ఎంతసేపు చదువుతా రండి.
ఆ రోజుకి ఇంత సేపు అంటే మీన్స్ హ్ ఎప్పుడైనా అట్లా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నైట్ నైన్ నుంచి టెన్ టెన్ థర్టీ వరకు చదువుతాము.
హ్
అది కూడా చదవాలనుకుంటే ఇంగా మార్నింగ్ లేసి చదవలం కాలేజీకి రెడి లేసి రెడి అవ్వడం. రెడి అయ్యి కాబట్టి నైట్ వన్ వన్ అండ్ హాఫ్ అర్ టూ అవర్స్ అలా చదువుతాం
ఉ
అ
పోటీ పరీక్షలు ఏమైనా రాస్తున్నారా
అ
పోటీ పరీక్షలు
పోటీ పరీక్షల రీసెంట్ గా గేట్ ఎగ్జామ్ రాండి అంతే ఇక బీటెక్ వచ్చినాక పోటీ పరీక్షలు అంటే ఏం రాయలా గటే రాసిన
పాస్ అయిపోయినారా దాంట్లో
అ దాంట్లో అంతగా చదవలేదు అందుకు తక్కువ మార్కులు వచ్చినాయి నెక్స్టిమ్ బాగా చదివి
పాస్ అయితాను
మీకు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటున్నారా ప్రైవేట్ ఉద్యోగం కావాలనుకుంటున్నారా
ఇప్పుడు గర్ గవ్ గవర్నమెంట్ ఎగ్జామ్ జాబ్ అంటే యా అది అంటే ఏం చెయ్యాలని ఒక క్లారిటీ లేదు సో అందుకే ప్రైవేటే చేద్దామని
హుమ్ అద్భుతమండి
హుమ్ ఆ
స్కిల్స్ కూడా చాలా అవసరం కదా
ఆ
స్కిల్స్ కూడా చాలా అవసరం కదా
ఆ అవసరం అండి కానీ నాకు అంత స్కిల్స్ కొంచెం తక్కువ ఉండాయి కొన్ని ఇంప్రూవ్ చేసుకోవాల
హుమ్ చేసుకోండి
హుమ్
చదువు మాత్రమే కాదు నైపుణ్యాలు కూడా అవసరం
హుమ్
కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ముఖ్యమే ఇంటర్వ్యూ లో అది చాలా ఉపయోగపడుతుంది
అవు అవు
మనం కాలేజీ లో ఉండంగానే స్కిల్స్ నేర్చుకోవాలి అప్పుడే ఉద్యోగం చాలా సులభంగా సులభంగా ఉంటుంది ఆన్లైన్ కోర్సులు ఏమైనా చేస్తున్నారా
ఆన్లైన్ కోర్సు ఏం చేయలేదు
కొత్త విషయాలు తెలుస్తాయండి ఆన్లైన్ కోర్సులు చేయండి అది బాగుంటుంది
ఏం చెయాలండి డబ్బులు డబ్బులు పెట్టి తీసుకోవాలండి కోర్సులు
హుమ్
ఫ్రీగా అంటే ఏవి రావు
అవునండి
మీరేమైన అలా తీసుకొని నాకు అట్లా లాగిన్ పాస్వర్డ్ అట్లా ఏమనిస్తే నేను తీసుకుంటానండి మీ హెల్ప్ మీ హెల్ప్ ద్వారా
నేను ఇంకా ఏం చెయాలని ఏమనుకోట్లే
అనుకోం అనుకోని మీరు అట్లా తీసుకోని నాకు అట్లా ఇస్తే నేను అట్లా చదువు
నేను ఏమైనా చెయ్యాలి అని అనుకొని హ్మ్ చేస్తే అప్పుడు ఖచ్చితంగా మీకు చే కాల్ చేసి చెప్తానండి నేను
హ్మ్
కష్టపడి చదివితే ఏదైనా సాధించొచ్చు ప్రయత్నం చేస్తే విజయం తప్పకుండా వస్తుంది
ఏదైనా ర రిసోర్సెస్ ఉంటేనే కదండి కష్టపడాలని చె ఏ లేవు రిసోర్సెస్
హ్మ్
ఏమైనా రిసోర్సెస్ ఉండి దాని నుండి చదివి అలా కష్టపడి చదివి దాన్ని సాధిస్తే ఓే
ఈ రోజు నుంచి కష్టపడండి అంటే మీరు వారం రోజుల తర్వాత నుంచి కష్టపడతానని చెప్తున్నారు కదా ఈరోజు నుంచి కష్ట
ఆ ఈ రోజు నుంచే కష్టపడతానండి లేకుంటే ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను కొంచం చదువు మీద ఫోకస్ చేసి కొన్ని తిరిగేది తగ్గించేస్తే ఫోకస్ చేసి చదువుకోవచ్చం
ఆ అంతే అండి మీరు పీజీలో ఉంటారా ఎక్కడ ఉంటారాండి
హ్మ్
హ్మ్
ఎక్కడోతా ఉంటామండి
హ్మ్ ఆడే పడి ఉండే కన్నా మీరు చదువుకుంటే బా బాగుపడతారండి
ఆ నాకు తెలుసండి
ఆ
కొంచెం బయట తిరిగేది కూడా తగ్గిస్తే బాగుపడతా
మీరు ఎండలో ఎక్కువ తిరగొద్దండి మీ మెదడు మీ మెదడు హీట్ బుర్ర హీట్ ఎక్కిపోతుందప్ ఏమి చదువుకోలేదు సరిగ్గా తెల్లగా ఉంటారేమో పాపం మీరు నల్లగా అయిపోతారేమో
కాదండి ఇప్పుడు ఎండాకాలం కదా బయట తిరక్కోకుండా రూమ్ లోనే ఉండి చదువుకుంటే కొంచెం ఉపయోగ పడతారని చెప్పానా
సరే అండి నెక్స్ట్ కాల్ చేస్తాను మీకు ఇప్పుడు నేను
ఆ సరే
గ్రామాల చదువు నగరం చదువు గురించి మాట్లాడుకుందామండి
ఆ హ్మ్ బాయ్